హలో
హెలో బావున్నారా
ఆ బావున్నాం మీరు బావున్నారా
ఆ ఏం చేస్తున్నారంండి
ఏం లేదు ఇదుగో ఇందాకనే తిన్నా ఉమ్ కూర్చున్నా మ్యాట్ అల్లుుతున్నా
ఆహ్ ఏం కర్రీ తిన్
కర్రీ చిక్కుడుకాయ చేసి నా చిక్కుడ్కాయ టమాట
ఉహుమ్ ఫాస్టింగ్ కదా మేడం
ఆ ఫాస్టింగ్ ఆ
ఆ
ఉహుమ్ ఇంట్లో అందరు ఉంటరా
నేను మా హస్బెండ్ డే తిన్నాం
ఆహా
పిల్లలు స్కూల్కి వెల్లిండ్లు లేదు దండి ఇంకా చేయలే చేయాలి
చెయాలా దగ్గరకొచ్చిందిగా కదా మరి ఉమ్ దగ్గర్కొచ్చింది కదా
అవునవును ఈ సారి లేట్ అయింది కొంచెం కొంచెం మా ఆయనకి ఏం తెలియదు ఆ ఇప్పుడైతే ఇవే నడుస్తున్నాయి ఫెస్టివల్ ఇంట్లో వర్కు ఉంటది కదా సున్నం వేయ్యాలి ఇట్లా డెకరేట్ ఉంటది కదా
హా
ఇల్లు శుభ్రం అయితుంది ఇప్పుడు
క్లీన్ చేసుకుంటన్ రా
ఊ క్లీన్ చేసి సున్నంమేపియాలి ఇప్పుడు వన్ మంత్ మొత్తం మేము ఒక పొద్దులు ఉం అండి ఆ ఒక్కడే మాకు స్పెషల్ డే కదా
ఆ ఒక్క రోజె స్పెషల్ డే అవును
అందరు వస్తారు మా ఆడి బిడ్డ వాళ్ళు వస్తారు
చుట్టాలు వాళ్ళు వస్తారా పిలిచిండ్రా మరి ఉ కలవడానికి వస్త దగ్గరేనా వేరే ఊర
ద్దామే మంచిర్యాల్ హైదరాబాద్
ఊ ఊ
ముగ్గురు వాళ్ళు వస్తరు ఇక్కలే సెకండ్ డే వస్తరు వాళ్ళు అదే రోజు రారు వాళ్ళత్త వాళ్ళ ఇంట్లో సెలబ్రెట్ చేసుకొని సెకండే మా ఇం ఇంట్టికస్తరు
మరి మీరెలరా
మా అడిబిడ్డ వాళ్ళు వచ్చి వెళ్ళినంక నేను వెళ్తాను
ఉహు
ఇప్పుడు వాళ్ళొస్తే నేనెళ్ళలేను కదా
అవునవును వాళ్ళిగా వాళ్ళొచ్చి ఇంట్లుంటే మనం
ఊ మల్లీ వాల్ పోనాక నేను పోతా
ఆ
ఎప్పుడు అలానే అవుతుంది మళ్ళీ అదే రోజు వెళ్ళి కలిసిఅస్తా అంటే మా ఇంటికి చాలా మంది వస్తరు ఇలా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మరి వాళ్ళకి భోజనాలు వెటుడేనా
ఆ పాటిస్తాడు మా ఆయనే
ఊ
కన్ బిర్యానీ చేస్తా శిరపుర్మా చేస్తా వాళ్ళు తినేసి వెళ్ళే వరకు నైట్ అయితది
నైట్ అయితది
ఎక్కడికి ఎళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళస్తర్ మాడబిడ్డవల్లు వాళ్ళు అచ్చి వే ఒక టూ డేస్ ఉండి వెల్ వెళ్ళినంక నేన్ ఇంకా వెదర్ చాలా హాట్ గా ఉంది ఏంటి మీడ
మీరే చేస్తారా చికెన్ బిర్యానీ
ఆ నేనే చేస్తాను చికెన్ దమ్ బిర్యానీ తేస్తా
ఇగ చాలానే చెయాలి ఎందుకం ఎందుకంటే చుట్టాలు ఫ్రెండ్స్
ఓ చాలా అంటే నేను ఫై కేజీతెస్తా కరెక్ట్ అయితది ఫై కేజీ బిర్యానీ ఎందుకంటే మా కాలనీలో అందరు ఫ్రెండ్లీగా ఉంటాం
హు
అక్కన వాళ్ళకి శిరుహుర్మా ఇస్తా బట్ బిర్యానీ
ఆ చుట్టుపక్కల వాల్ళ గుడిస్తారా తెలుగు వాళ్ళు ఉన్నారా ప
తెలుగు వాళ్ళే అందరూ వాళ్ళు కూడా ఉగాది ఉంటది కదా నాకు అది బూరలు బూరెలు తెచ్చిస్తరు అది పచ్చడి ఉగాది పచ్చడి ఎస్ తరు మేమ్ఏదైనా ష్ షేర్ చేసుకొని మంచిగా కలిసి ఉంట టం చుట్టుపక్క వాళ్ళం ఈ రంజాన్ కి నేను ఇస్తాను వాళ్ళకి
అవును ఒకరికొకరు ఏమి ఇచ్చుకుం అంటేనే బాగుంటేది
మంచిగా ఉంటారు మా కాలనీలా కలిసి
అవును
ఇట్లా వట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా స్పెషల్ చేసుకుంటే ఒకరికికరిచ్చుకుంటాం
హ్మ్
ఏది పెష్ ఎం చేసిన వాళ్ళు నాకు ర నన్ బాలకి హు
మా సైడ్ కూడా అట్లనే ఉన్నారు కొందరు ముస్ ముస్లిం వాల్లు అట్లనే మంచిగా కలిసి ఉంటారు వాళ్ళ ఇంట్లా ఏం చేస్త కున్న ఇస్తారు మేము కూడా ఏం చేసుకున్నా వాళ్ళకి ఇస్తాం.
మ్మ్ నాక్ క్యాస్ట్ ఫీలింగ్ అహ
హ్మ్ అదే ఉంచుకోవద్దు అట్లా పెట్టుకోవద్దు.
హలో
ఆ హలో అదే క్యా అది ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాట్లాడాలని అదే కటైప్ హలో ఉన్నారా హలో హలో హలో వినబడుత్
హలో
ఆ హలో వినబడుతుందా
హలో
ఆ హలో వినబడుతుందా అండి
హలో
వినపడుతుందా
ఆ డిస్కనెక్ట్ అవుంది ఏంది మేడం
ఇ లేదు లేదు ఉన్నాను కదా ఆ హలో ఉన్నా ఉన్నా వినబడతలేదా
అదే హలో హలో చిన్నా వినిపి అంటసే
అదే వినబడుతుందా
ఆ వినిపిస్తుందండి
ఆ అదే సైలెంట్ అయిపోన్అదే ఒకటేసారి కట్ అయినట్టు అయింది నేను కట్ అయింది అను కున మళ్ళీ ఉంది కాలు మాట్లాడండి కదా హ
ఇంకా మీ త
ఫలింగ్ ఉండద్దు ఉంటే బాగుండది మాట్లాడలేం కదా
లేదు క్యాస్ట్ ఫీలింగ్ నేను వాళ్ళింటికి కెళ్తాను వాళ్ళు మా ఇంటికి అస్తరు మా పిల్లలు కూడా ఎళ్తారు ఆడుకుంటారు వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకుంటారు మా పక్క వాళ్ళు
అట్లనే ఉండాలె కలిసి
ఏదిన్న గుడా షేర్ చేసుకుంటాం మంచిగా కలిసి ఉంటరు
ఎప్పుడైనా వెళ్ళింన్రా మీరు తెలుగోళ్ళ పెళ్ళికి
ఆహా మ్యారేజ్కి అయితే ఇప్పటి వరకు ఎళ్ళలే వెళ్ళాలని ఉంది నాకు
అవునా వాల్ వచ్చింరా మీ పెళ్ళిళ్లకు
వాళ్ళు వచ్చిన్లు కాకపోతే మా కాలనీలో ఇప్పటి వరకు మ్యారేజ్ కాలే ఎవరిది అయితే వెళ్తా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినయి కానీ ఆ మాయి ఎక్కువ శాతం నైట్ టెనండి
హ్ మాది మార్నింగ్ జరుగుతది.
ఆ ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితనే ఉంటయి. ఇట్ల బర్త్డేస్ అని ఎక్కువ సెలబ్రేట్ చేస్కుంటరు
అవును బడ్డేకి ఎల్లింరా హ్
బర్త్డేని మంచిగా చేసుకుంటారు ఇక్కడ ఇంట్లోనే బర్త్డే రోజు గుడా వీళ్ళు ఫంక్షన్ చేస్తారు చిన్న పిల్లల ఫంక్షన్స్ అయినా పెద్దవాళ్ళు అయినా చేసుకుంటర్ ఇక్కడ
మీరు ఓన్లీ సిగ్నేచర్ పెట్టుకుంటరు కదా మ్యారేజ్ కి
ఆ సిగ్నేచరే ఉంటది మాకు ఇలా తాళి కట్టడం అలాంటి ఆ అది ఎంగేజ్మెంట్ కి మార్చుకుంటాం
ఎంగేజ్మెంట్కి ఓన్లీ పెళ్లిల ఓన్లీ ఒక సిగ్నేచరే
సిగ్నేచరే ఉంటది మీ తెలుగు వాళ్ళ పెళ్ళి ఎలా అవుతది మేడం
ఆ అది ఓ చాలా పంతులు వస్తారు అదేంది పెళ్ళి చేసి తె వాళ్ళు ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు పిల్లగాని వాళ్ళ తల్లిదండ్రు హలో తోని చాలా ఒ ఒక వన్ అవర్ టైం తీసుకుంటరు. మంత్రాలుంటయి. అదే ఇది చాలా టైం బడుతది అ మంచిగా ఉంటేది
నేను ఎప్పుడు చూడలే మేడం నాకు చూడాలని ఉంది అవును ఇప్పుడు నేనుచ్చిన అచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎవరు మ్యారేజ్ కాలే
కాలేదా ఉమ్
అన్ని బర్త్డేస్ ఇవ్వే ఉంటాయి ఫంక్షన్స్ ఇక్కడ బర్త్డేస్ ఉంటాయి గృూహ
ఇప్పుడు సినిమాలలో మీరు ఎప్పుడు చూడలేరా పెళ్ళిళ్ళు ఇట్లా
పెళ్ళిళది సేమ్ అలానే ఉంటదా
ఆ కొంచెము కొంచెం యాడ్ అయితుది ఉమ్ ఉమ్ తాలి కట్టేది
ఉమ్ అలాంటివి చూసాను మూవీస్లలా ఓన్లీ రియల్ గా చూడాలని ఉంది
అవునా చూడండి కదా
ఆ ఇప్పుడు మా ఇంటి పక్క ఆ మీది కుదిరింది అమెథో చూస్తాయ ఇగా మోనేన్ మ్యారేజ్ ఫిక్స్ అయింది
ఓ
ఆ అంటా గృహ ప్రవేశాలు చాలా ఉన్నాయి
హ్మ్
ఆ గృహ ప్ర్రవేశానికి కెళ్ళాను
ఆ అవునా గృహప్రవేశం
ఉమ్ ఇంటి ముంగట్ అయింది మోన్నా రీసెంట్ గా వాళ్ళు నాకు కూడా బ బట్టలు పెట్టింలు మా మా పిల్లలకి నాకు కూడా బట్టలు పెట్టేళ్ళు వాళ్ళు తిరుగు వాళ్ళు
మళ్లస్తవరా ఉమ్
చాలా సంతోషం అం
అవునా ఏదైనా మా దాంట్లో మంచిగా జరుగుతది. గృహ ప్రవేశము పూజలు ఏదైనా పూజ ఉంటే కూడా వెళ్ళండి అటెండ్ అయ అటెండ్ అవ్వండి. అంటే అక్కడ కూర్చోక పోయినా దూరం నుంచి వెళ్ళైనా చూడండి. మంచిగా ఉంటేది.
పెళ్లి
పూజలు పూజలు అయినా బాగా జరుగుతది.
ఆ అయినాయి గదా గృహప్రవేశం రోజు మస్తు పూజలయినయి దాని తర్వాత బట్టలు కట్నాలు కూడా పెట్టిండు.
ఆ
అయితే వాళ్ళు నాకు పెట్టిల్లు అని చెప్తున్నా
ఓ వాళ్ళు మీకు పెట్టిన్ర మంచిగనే
పిల్లలకి
ఆ
తెలుగు వాళ్ళు ఇట్లా తలుపు ఎదురుగానే వాళ్ళ తలుపు ఎదురుగు టది
మీకు పరిచయమా
పరిచయం కాదు మేడం తలుపు ఎదురుగానే వాళ్ళ ఇల్లు మేమిద్దరం అపోజిట్ ఉంటం. నేను వాళ్ళకు పెట్టాను మళ్ళీ వాళ్ళు నాకు ఆ అలా అయింది. కానీ నేను అనుకోలే వాళ్ళు నాకు పెడతారని
పెడతరు పెడతరు తెలుగు వాళ్ళు ఆ పూజలు అయ్యేవి ఉంటే పెడతరు ఇంకా మాకు పెళ్ళి అయితే చూడు అప్పుడు మేమందర కి బట్టలు కొంటం
అవునా ఇప్పుడు నేను చాలా ఫ్రెండ్షిప్ వల్ల ఆ ఇంటి మెంబర్ లాగా అయి పెన్నా కదా
ఆ అవును
ఇంటి ఎదురుగానే ఎట్లా వాళ్ళ తలుపు నా తలుపు ఇట్లా అపోజిట్ ఉంటది
ఆ
ఇక చాలా నేను ఫ్యామిలీ మెంబరే అంటది ఆ అక్క నాకు
హా మరి మంచిగా ఉంటే అట్లనే అంటరు.
కొంచెం కనిపియకున్నకూడా మళ్ళీ పిలుస్తారు పిల్లలు కనిపీయకున్నా పిలుస్తరు
అట్లనే ఉండాలె కలిసి
హ్మ్ నేను ఆమెకు పెట్టినాక మళ్ళీ నాకు ఆమె రిటర్న్ పెడతదని నేను అనుకోలే
అనుకోలే కదా కానీ పెట్టాల అనిపిస్తది అప్పుడు
నేను అనుకోలే అట్లా నాకు కూడా ఆమె పెడతాది అని.
మేమెప్పుడూ చూల్లెము మీ పెళ్లి నేను గుడా ముస్లిం వాళ్ళ పెళ్లి చూడాలి అంటే విన్నాను అనంగా. నైట్ జరుగుతది ఇట్లా సిగ్నేచర్ పెట్. కుంటారని కానీ ఎప్పుడు చూల్లే.
మీరు గూడా గదా మా మ్యారేజ్ల రాలే అవునా అండి. సరే నేన్ మళ్ళీ చేస్తానండి. సరే బాయ్.
ఆ బాయ్.